హలో
హాయ్ అండీ ఏం లేదు మీరేం చేస్తున్నారు
ఉమ్ షాప్ కు వచ్చిన వర్క్ కి మీరు
ఆ మేమ్ లేదండి ఇంట్లోనే ఖాళీ తిన్నారా పడుకున్నారండి
ఊహు తిన్న
ఉహు ఏం కర్రీ
ఏం వండిరు వంట
కర్రీ బెండకాయ్ ఫ్రై మీరు
ఉమ్ పప్పు
పప్పు ఉమ్ హు బాబు స్కూల్ కెళ్లా డా
ఆ ఎళ్ళిండు పంపిచ్చిన ఎయి ట్కే హాఫ్ డే స్కూల్స్ కాబట్టి మార్నింగ్ మార్నింగ్ పంపియాల్సి వస్తుంది.
మ్మ్
లేచేదే ఎయిట్ కి ఎయిట్ టెన్ మినిట్స్ ల తోలిస్తున్న.
అహ్ హ హ మేం కూడ అంతే పెద్ద బాబుని ఎయిట్ కే పంపిచ్చుడు.
హాఫ్ డే కావట్టి తొందరగా పంపియాలి ఇగ.
ఉమ్ ఇంగా ఇప్పుడు మళ్ళా టువెల్ థర్టీకి ఇంటికాన్నె ఉంటరు కదా.
అదే తీసుకొస్తరా లేకపోతే వస్తరా
వ్యాన్ లేదు తీసుకొత్తానికి వెళ్ళాలి మా దగ్గరనే వన్ కిలోమీటర్ లో ఉంటది సిటీ అందులో పంపిస్తాం. మా మామయ్య అన్న, మర్ది గారన్న ఎళ్తరు. లేదు లేదు మా మామయ్యన్న మా మరిదన్న ఎళ్తరు.
ఊహు ఆల్లిద్దరు లేకపోతె నువ్వేనిగ
వాళ్ళిద్దరు లేకపోతే మా ఆయన
మీ ఆయన గూడ లే
ఇగ టైంకెవరు లేకపోయినా ఎవరినైనా ఇచ్చి పంపిస్ తరు గాని నేను ఇంతవరకు ఎప్పుడు పోయి తీస్కరాలే
అవునా మార్నింగ్ అంటే ఇగ అందరు ఉంటరు కావ ట్టి ఎవరొ ఒక్కరు తోలేసి వస్తరు.
ఉమ్ ఇప్పుడు ఆఫ్టర్నూన్ కాబట్టి టైమ్ లో ఎప్పుడు లేదు ఈవినింగ్ టైమ్ ల అయి ఎవరొ ఒకరు ఉండేది ఎప్పుడు
అదే ఎవరైనా తోడుకున్నా కూడా ఆలపిల్లలతో పాటు తీసుకొని రావచ్చు. ఆహా
ఇగ హాఫ్ డేస్ స్కూల్ వెల్తది టైంకు ఉండనే ఉండవు.
అదే ఎవరన్నా ఊరి నుంచి వచ్చేటోలు కూడా ఉంటే ఏముంది తీస్ దానికి కాని
ఆ అట్లాగైనా తీసుకొస్తారువాన్ని మా ఇంటి దగ్గర బాబుంటే టాడు ఆ బాబు కూడా అదే స్కూలు
ఊహూ
ఓ
కొత్త ఎత్త తీసు
మీ బాబుని మీరే తీసుకొస్తారా
ఆ నేనే తోలిస్తా పొద్దుగాల లేకపోతే వాళ్ళ డాడీ నే తోలేసి వస్తాడు పొద్దుగాల ఎవరో ఒకరు వెళ్ళి తోలేసి వస్తాం ఇద్దరు ఇట్లా ఇగ ఈవినింగ్ అంటేగా నేనే పోతా డాడుండడు ఆఫ్టర్నూన్ గూడా ఇక ఇప్పుడు ఎండలో పోవాలిగా దగ్గరే మీకు మీ అక్కోళ ఇల్లు ఉంటది చూడు ఊర్లా అంతే దూరం ఉంటది దగ్గరే ఇంకా అంతకన్నా ఆ హ్మ్
ఇంకా ఏం చేస్తాం
ఏముంది ఏమి లే షాపులో ఉన్నాం మీరు మొన్న షాపింగ్ చేస్తాను చేసిరా
చేద్దాం అనుకున్నాం కాని టైమ్ సేన్ కాలే కదా అనుకోకుండా ఊరికి వచ్చేసా
మళ్ళీ వచ్చేది ఉందా ఏవన్నా ఇగా
మీగ ఏమో తెల్వదు చెప్పలే
హాలిడేస్ ఉంటయిగ హాలిడేస్ వచ్చినాక ఇక రా వచ్చి ఒక టెన్ డేస్ అన్నా అట్లుండి పో తే మంచిగా ఉంటది ఇట్టొచ్చి అట్ట పోతే కొన్నట్టు ఉండదు ఉన్నట్టు ఉండదు
అవును ఏమో
హ్మ్ హాలిడేస్ వస్తయిగ చిన్నోనికి అప్పుడు
ఆ
పడుకుండా బుడ్డోడు చిన్నాడు పడుకుండా
హలో
డస్ట్బన్ లోపల ఉంది ఇటేసేయండి హలో
ఆ మీ వినిపిస్తుందా
ఆ ఆ వినిపిస్తుంది ఉ
హ
ఇంకా ఏంటి ఎండలు ఉన్నాయా ఊర్లో టెక్స్టైల్స్ బట్టలషాపు అన్నీ ఉంటాయి ఇక దొతులు పంచలు టవల్సు కుర్తీసు కుర్తా పైజమా ఆ ఇంకా ఆల్ ఇన్ వన్ మేట్ల కాడ నుంచి ఉంటాయి కాకపోతే ఏంటంటే మంచిగ కాస్ట్ మేం అంత తీసుకోము మా బాబుకి అప్పుడప్పుడు డ్రెస్సులు తీసుకుంటా
ఆహా క్వాలిటీ బావుంటాయా
ఆ క్వాలిటీ బానే ఉంటాయి అప్పుడు చిన్నోనికి ఒకటి తీసుకున్నావు చూడు అది మంచిగా ఉందా ఊ వాళ్ళిద్దరికీ తీసుకున్నా చూడు అయి మం
ఆ ఆ ఆ ఆ ఆ రాంరాజ్ పంచెలు
ఇంగ ఎట్లునాయి
ఆ బావున్నాయి
డ్రు ఆ ఈళ్ళవే అవి
ఊహూ బావున్నాయి బావున్నాయి అవి ఎప్పుడో మేము వినాయక చవ్ వినాయకుడికి పూజ మీద సిన రోజు ఏసినం
ఆహా
ఆ సేమ్ వాళ్ళ డాడీ పంచ వీళ్ళిద్దరూ పంచలు
అవే
ఏసినా ఆ రోజు మంచిగున్నరు ముగ్గురూ మీకు ఫోటోస్ సెండ్ చేద్దాం అనుకున్నా చేయలేదా
చేయలే నువ్ ఒక్కసారి ఏసి వాళ్ళిద్దరువి ఏమో బెట్టినావు అవునా వాళ్ళిద్దరి స్టేటస్ ఏమో చూసినా వేసినప్పుడు కానీ పూజ మీద కూస్సున్నట్టు జూల్లే
ఉమ్ హు అయితే ఆ రోజు పూజ మీద కూస్సున్న ఫోటో దిగలే కానీ మేము వేసినాంక రెడీ అయి ఫోటోలు దిగినం
ఆహా
ఆ ఫు ఆ ఫోటోలు దిగినయి నీయి మిక్సింగ్ చేసినట్టు ఉన్న ఒక్కటి ఆ ఆ ఇంకా అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళినవా
వెళ్లినా
అహ
నిన్న వోయి చెర్రీని తోలేసి వచ్చిన
అహ ఇక్కన్నే ఉందా ఇన్ని రోలు
ఆ ఈ హాలిడేస్ అని ఈన్నే ఉంది ఇన్ని రోలు
మ్మ్ హ్మ్
మ్ ఇగ దానికే హాఫ్ డే స్కూల్ అని వాడు రాడు వాడు ఏడ వత్తాడు
వాడు టీవీకి ఎరుక వాళ్ళ ఇల్లు కెరుక ఇంట్లోనే ఉంటడేమో
ఆ జర బయట కెళ్ళి ఆడతాండులే ఈ మధ్య
ఆడుకుంటాండా
ఆ ఆడుకుంటాండు గానీ ఇక్కడికి రాడు
ఆహా వాళ్ళ ఇంటి దగ్గర్నేనేమో
వాళ్ళ ఇంటికాన్నే ఆడుకుంటడు చెర్రీ వాళ్ళ స్కూలు ఆఫ్టర్నూన్ నుంచి టువెల్ థర్టీ నుంచి ఫైవ్ వరకేమో ఉంటది సెంటర్ ఉంది
ఉహు సెంటర్ ఉన్నా స్కూల్స్ అన్ని ఇగ హాఫ్ డే స్కూల్స్ ఏ నాయే
హాఫ్ డే నే ఇంకా నయం ఈసీళ్ళ స్కూల్ కి లేదు ఆవిడే నుంచి పంపాలనే కూడా ఇంట్రెస్ట్ రాదు హూ హూ మార్నింగ్ ఉన్నంత ఇంట్రెస్ట్ ఉండదు
అవును ఊ మార్నింగ్ ఓతేనే క్లాస్లు కూడా మంచి కి అటెండ్ అయినట్టుంటది ఊ చదువుకున్నట్టు ఉంటది ఊ ఈ యాప్ తోనీ పోతే ఉబ్బరింపు అవును
షవట కంపు లేస్తాయిగ గు ఒకరి దగ్గరే ఎంతైనా మార్నింగ్ ఉన్న అంత ఫ్రెష్ ఉండలేరు ఆఫ్టర్నూన్ ఎంత స్నానం పోసిపోయిన వీళ్ళ స్కూల్ పెద్ద స్కూలే గానీ ఎందుకో సెంటర్ వెట్టుకోలె వీళ్ళు
నీ ఈ ఇబ్బంది ఎవరు పడతారనే పెట్టుకోను అంటున్నా
ఆ అంత ఈ రిస్క్ ఇదంత ఎందుకని పెట్కోలె
నాన
మొత్తం లేడీసే ఉంటారు వీళ్ళ స్కూల్లో టీచర్స్ జెంట్స్ ఎవ్వరు ఉండరు సార్లు
ఆహా అయితే మంచి స్కూల్ ఎ ఎడ్యుకేషన్ గిట్లా మంచిగా ఉంటుందా స్టడీ
స్టడీ గురించి అడిగే అవకాశం లే అంత బావుంటంది చెప్తారు బా చెప్తారు ఫీజు గూడా అంతకంటే ఉందిలే
స్టడీ బావుంటే ఏ స్కూల్ అయినా ఏం లేదు
ఆ ఫీజు గూడా బాగుంటది ఈ స్టడీ కోసమే ఇగ ఫీజు భరించాలి
అంతే కదా
మ్మ్
మేమ్ పంపిస్తున్నాం చూడాలి ఇగ
అదే ప్రాసెసింగ్ జరుగుతుందా నీది
లేదు ఏం లేదు
నను అదే ఫార్టీ నైన్ రూపీస్ జూవితాంది ఎటు కాకుండ
లేద్ లేద్ వస్తాయి వస్తాయి ఈ నీది టాస్క్ కంప్లీట్ జేయ్ నువ్వు
మ్మ్ ఇప్పుడు ఇంకా ఫోర్ కాల్స్ ఉంటాయ్ మ్మ్
అన్ని తనతోనే మాట్లాడినావా
అన్నీ అవుతోడి ఆవు నాకు నీ నాకు
ఆహా నాకు ఒక్కటి గూడా జేయలె ఆమె ఇంతవరకు
నేను ఉన్నాగా నాకు చెత్తనట్టు ఉంది ఇగ
నువ్ అవ్వకా ఆమె నీకు జేసుకుంటాను అంటుర్రు
ఆ వాలాయన్ నెంబర్ నుంచి ఒక రెండు సార్లు చెత్తంది ఆమెకు నేను చేస్తున్నా ఆమె అయిపోయినీ అంటగా ఆమెకు టాస్క్ లు
ఆమె అయిపో
నీకు ఇగ పిల్లల తోటి కొంచెం టైం కుదురుతంద కుదురుతులేదో అని
మ్మ్ హు
ఆమె చేస్తుంది ఫోన్ ఇగ నేను జేస్తున్నా కతం ఇగ
ఇంకా ఫోర్ అయితే అయిపోతాయ
ఆ ఇంకా ఫోర్ అయితే అయిపోతాయ్ ఖాళీగా ఉంటే చెప్పు ఇగ నీకే చెత్త అయిపోతాయ్
అలాగనే ఉన్నా విడు ఇప్పుడే లేచిండు కాకపోతే
లేత్తే ఉంది వాడు ఆడుకుంటాడు తినిపిచేయ్యాలా ఆనికి
ఆ చుత్త ఆగు
మ్మ్మ్ పిబిప్పి
ఆ నాయన్ తెవే ఇన్ని రోలు అక్కనొంచం కదా వాటర్ చెంజ్ అయినయ్ కదా ఆ వాటర్ చేంజ్ కి ఫుల్లు జలుబు దగ్గు నైట్ ఫీవర్
అయ్యో ఈ పిల్లల తోటి ఇదే కథ మా ఎష్యు నిన్న ఒక్క రోజుకే మొఖం మంచిగా మారింది కశ ఆ ఊర్లు ఉండగ కుక్క పీకిన్నట్టుంది నా ముఖం
ఊర్ల వాళ్ళ మళ్ళ ఊర్ళలో ఎండలు కూడా బాగా హలో
అవును
అక్కనే ఏమో చల్లదనానికి అలవాటు పడతారు ఎండ ఎందుకు తాగుతాంది అక్కడ
ఉ ఉంటే స్కూల్ లేకపోతే ఇల్లేనాయే
అందుకే వాడు అట్లాయిండు
నక్క నక్క అయ్యిండు సరే నేను మళ్ళా చేస్తే కాలు
ఆ